హలో
సారీ అండి ఇందాక మధ్యలో కట్ అయిపోయింది
ఆ ఓకే అండి
చెప్పండి నాకా కాల్ రావట్లేదు అలాగా
హలో
నా కాల్ రాల్ లేదు ఇందాకా
నాకు నార్మల్ కాల్ ఎట్లా వస్తదో మీకు రింగ్ టోన్ అట్లాగే వస్తది కాల్ వస్తది
నా కాల్ ఏం రాలేదు
ఓకేే నో ప్రాబ్లమ్ నువ్వు ఎలా చేస్తావో నేను అలానే చేస్ త నీకు నాల అలానే వస్తది
అవును ఏం రావట్లేదు అయితే
ఒకే అండి మీక్ ఇంకా స్పోర్ట్స్ ఎం ఇష్టం ప పైసర్ వసుంగ మీర్ క్రికెట్ ఆడతారా
య
ఆడతారా
అవును
ఎప్పుడండి
ఎప్పుడన్నా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ గ్యాదర్ అయ్యాక
మీ ఇంట్లో ఆడతారా
ఇ గ్రూప్ ఫ ఫ్రెండ్స్ తంట కదా
ఇంట్లో అంటే ఇంటి దగ్గర
యా అర్తం చిన్న ప్రాడ వర్ మీ ఇప్పుడు టైము లేదు
చిన్నప్పున ఆడ ఆడేవార
అనును
మ సెంట్రో అవ బాగా ఆడుతుండే
అథ అందరూ ఆడతారు మన తప్ప
మనం అంటే
నేను
ఎందుకు మరి క్రికెట్ అంటే ఇష్టం అంటున్నారు మరి ప్లేయింగ్ ఎందుకు
మీకు ఫుడ్ అంటే ఇష్టం ప్రతదీ కుక్ చేయడానినికి రావాల్సిన అవసరం లేదు ఇవ
పెత్త కంపరిషన్ అండి
ఆ హలో మీనింగ్ ఫుల్ రైట్
నో అండి
ఎందుకండి మ రెల్ కేజీయా
నో
ఆ
అ అమ నాన్నలో గ్రాజుయేట్ స్టూడెంట్
అవునా అండి
ఎస్ అండి మెలాగే బిటెక్
ఎన్న ఆలదు మేము మా గ్రూప్ హే అండి నా రస ఉంట మేము కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజెనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి ఆర్టిఫిషిల్ ఎం ఇంటెలిజెంట్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ బ్రాంచ్ అండి
నేన్ డేటా సైన్స్ అండి
ఓ మీర్ డేటా సైన్స్ హా
ఆ
ఏం చెప్తారండి మీకు డేటా సైన్స్ లో
ఏ ఐఎంఎ లో ఏం చెప్తారు డేటా సైన్స్ అ అదే చెప్తారు
మాకు ఏఐంఎ లో మెషిన్ లెర్నింగ్ నేర్పిస్తారు ఏఐ మీద ఏజెంట్స్ తయారు చేపిస్తారు మీకేం చెారు
మరి డేటా సైన్స్ ఫై సైన్స్ చెప్తారు డేటా తయారు చేపిస్తారు
ఆ డాజ డాజంట్ మ కనీ ఫన్ సండే
దన్ యు డోంట్ హవ్ సెన్స్ అండి
ఇప్పలో
హలో ఎక్స్ క్యూజ్ మీ
ఆ మీరంటే అనొచ్చు నేనంటే తప్ప వచ్చిందా
యా
ఎందు కండి అంత మేలి గ మీకు
బస్ యుర్ థర్డ్ ఇయర్ండ్ అండ్ ఇఅం ఫోర్త్ ఇయర్ ఇఅం యువర్ సీనియర్ రైట్
నేను థర్డ్ ఇయర్ అని ఎవరు చెప్పారండి మీకు నేను ఫోర్త్ ఇయర్ లే నేను బ్రాంచ్ చెప్ పన్ననే ఇయర్ అని చెప్పలేదు అండర్ గ్రాడ్యుయేట్ అన్నా
ఓకే అంటే ఫైనల్ ఇయర్ క వస్తే గ ఆల్మోస్ట్ గ్రాడ్యుయేట్ అని చెప్తారని
అంటే ఫైనల్ ఇయర్ అవ్వక ముందు మీరు గ్రాడ్యుయేట్ అని చెప్పారు తరా
యా ఎందుకంటే మా కాలేజీకి ఎలాల్సిన అవసరమే లేదు ఓన్లీ ఎగ్జామ్స్ రాస్తాయి సరిపోంది
ఎగ్జామ్స్ అయినా రాయాలి కదా అంటే మీర్ ఇంక్ కా అండర్ గ్రాడ్యుజు అయితే అన్నట్టు కదా
ఓకే అండి మీభాషలో అలా అంటారా
ఇంట్లో ఉన్నంత కాలం అండర్ గ్రాడ్యుయేట్
ఓకే అండి అయితే మన ఇద్దరం అండర్ గ్రాడ్యుయేట్
యా ఎస్ య ఇంకా
చెప్పలండి
వాయిస్ మీద మీ ఒపీనియన్ ఏంటి
దేనిపైనా
వార్ వర్ ఇరానీ స్ట్రాయిల్ లాక్ రాను అంటున్నారు
నేను కూడా అదే చూస్తున్నా అవసరం అనుకున్న డెలివరిస్ ఎన్నిటిదమా ఏదైతే నేమ్ వర్క్ చేసి ఇంటర్న్షిప్ ఆఫీస్ కింద పెట్రోల్ బంక్ మొత్తం ఫుల్ అయిపోయింది బ్యూతదా షార్ట్ అయింది అంటున్నారు
అవును
ఎంత వరకు ఎల్తదో పిల్లల్లీ
మీరు చూస్తారా న్యూస్ ఫాలో అవు
య ఫాలో అవుత్ ట్విట్టర్
ట్విట్టరా
యా ద డస్మెల్స్ సిమ్లాబీ
న్యూస్ పేపర్స్ సద్వారండి మీర్ టో
యా చదువుతాను
అవునా ఏ న్యూస్ పేపర్ జదువుతారు
య ఈనాడు ఈనాడు అండ్ సాక్షి
ఇంగ్లీష్
యా ఇండియా టుడే
ఓకే మై ఛాయిసేస్ టైమ్స్ ఆఫ్ ఇండియా
ఓకే నేను టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ల ట్విటర్ పేజ్ ఫాలో అవుతాను బట్ పేపర్ రాదు ఇక్కడ
మీరంతా ఆల్ ఇలానే అండి
బాయ్ అయ్ పేపర్ తీసు చమించాలి అంత టైం ఉండదుగా
పేపరునే ఆన్లైన్ లో చదవచ్చు కదా
ఎమ్ వెబ్ సెట్ ఫాలో యితే యూ విల్ గెట్ మచ్ మోర్ ఇన్ఫర్మేషన్ కదా
అవును కని ఒకటే బ్లైండ్ గా ఒకటే న్యూస్ పేపర్ ని ఫాలో అవడం ఎస్
యా ఆల్ ఫాలో మస్త్ బి మిస్టర్ బస్ లైక్ ఈనాడు సాక్షి
ఓకే హిందూస్
హిందుస్తాన్ హిందుస్తాన్ టైమ్స్
ద హిందూస్
నో‌ నో నో అయ్ విల్
ఆ ఓకే డైలీ మార్నింగ్ ఏం చేస్తారండి మీరు
లేసి బ్రష్ చేస్తానండి అయినక
న్యూస్ పేపర్స్ చదవర అండి బ్రేక్ఫాస్ తినరా అండి వై అండి
ఐవిల్ గేట్ ద హయ్యెస్ట్ ప్యాకజ్ యు నో
అవును ఇంటర్న్షిప్ చేస్తున్నారంటే చాలా టాలెంటెడ్ కదా
అవునవును మీది ఇంకా తర్డియరే మీరు ఎందుకు చేయ్యేద్దు అని అనుకుంటున్నారు
నేను ఫోర్త్ ఇయర్ అండి
ఇప్పుడే థర్డియర్ అన్నారు
నేను ఎప్పుడు చెప్పాను నేను అండర్ గ్రాడ్జుయేట్ అని చెప్పాను నేను ఫోర్త్ ఇయర్ మ్ అదే అండి మీ అంద టాలెంట్ లేదు మీరయితే ఎంట్రన్షిప్పే చేస్ స్తున్నరేకంగా మాకేం అ
ఏ కాలేజ్ మీది
మాది మా కాలేజ్ ఎ అండి
కాలేజ్ పేరు ఏం పేరు
అహ్ తిరుమల హ తిరుమల కాలేజ్ అండి
అదేం కాలేజండి అందుకే ఇంటర్న్షిప్ రావట్లేదు ఇప్పుడు కమ్ టు సిబిఐటి కావాల ఏంటే ఎం జేయ్యాలి
సీరియల్ షూటింగ్ జరుగుతుందండి మా కాలేజ్ పేరు తీసేసి తిరుమల కాలేజ్ అని బెట్టేసుకున్నారు
ఓహ్
అందుకే అట్లా గుర్తొచ్చేస్తుంది మాకు చాలా రోజుల నుండి మనకు మాకు కాలేజ్ లో సీరియల్ షూటింగ్ జరుగుతుంది అదై
అందుకే కొ మీకు లై కాని పైసల కోసం కాలేజీ నీ షూటింగ్ కిచ్చేస్తున్నారు
వాళ్ళు కనీసం మా కాలేజ్ పేరు కూడా వాడు కొట్లేరు తిరుమల కా
ఆ వాళ్ళక్ నచ్చిన కాలేజ్ వాడు కుంట్రూ మీ కాలేజ్ ఎందుకు వాడుకుంట్రు చెప్
మరి అసలంటప్పుడు మల్ ఒకేషన్స్ ఎందుకు వచ్చి మా దగ్గర షూటింగ్ ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారండి మాక్
డైరెక్ట సరిపోయారు
చాలా మంత్స్ నుండి అవుతుంది కానీ ఒకసారి కూడాే టీవీలో చూడలేదు అది
అప్పుడప్పుడు టీవీ చూడాలి మీరు హాస్టల్స్ లో ఉంటే ఎందుకు వస్తది
నేను హాస్టల్స్ లో ఉన్నా అని మీకెవరు చెప్పారండి
ప్రబ్ల
లేదండి లేదండి చెప్పలేదు నేను
నిజమండి ద కాల్ ఈజ్ రికార్డింగ్ రైట్
నో అండి
బ స ఇంకేంటండి లంచ్ అయిందా
లంచ్ మధ్యాహ్నం మే అవుతదండి కానీ ఏం తినలేదండి తీసుకెళ్ళలేదు కాలేజ్ కి
ఆ
అర్థం కాలేదండి
హలో
హలో
మళ్ళీ మైకు దూరం ఎళ్ళిపోయింది
లేదు లేదండి దగ్గరే ఉంది మీరే దూరంగా ఉన్నారు
ఆ ఇప్పుడు మాత్రం ఎట్లా తెలుస్తుందండి మరి ఇందాకనేమో అట్లొచ్చింది ఇప్పుడు చెప్పగానే ఎట్లొస్తుదండి
తెలీదుండి ఇట్ డజంట్ మేక్ సెన్స్ మీకే ఎందుకువినబడదు నాకు మంచిగానే వినబడుతుంది
అదే మీరు మాట్లాడితే వినిపిస్తది మరి నేను అట్లా వాగుతుంటే వినిపిస్తది మరి
ఒకే మీకు చాలగట్ వాగుతున్నారా
అవును లేదండి నార్మల్ గానే మాట్లాడుతున్నా నా వాయిస్ సే అంత
అవునా తార్ రోడ్డు పైన గికినట్టుంది అని
థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్
యా యా యూర్ వెల్కమ్ తార్ రోడ్
ఆ
యా ఎక్కడ ఇక్కడ తార్ రోడ్డు పైన రేకు డబ్బాతో గీకితె అలాగే వస్తదండి మీ వాయిస్
అవునా మీకు ఎట్లా తెలుస అండి చాలా ఎక్స్పీరియన్స్ ఉందా ఓకే అండి బాయ్